ఆ చెల్లి
ఆహ్
ఏం చేస్తన్నావ్
ఏం చేయ్లే రాలే
అవునా బ్యాక్గ్రౌండ్ నయిస్ సూ కొంచెం ఎక్కువ వినిపిస్తుంది. కొంచెం బయటికి రా ఆ ఇప్పుడు ఓకే నేనా ఏం చెయట్లేదే ఖాళీగానే ఉన్నాను.
వంట చేస్తావా
వంట లేదు టమాటా రైస్ చెయ్యాలి.
ఏం కూరలు
నువ్వు కూరలు ఏట్ లేవు. ఉహ్మ్ చెల్లి నేన్నెన్న జున్న చేేసన్ తెల్సా
ఉమ్ బాగా చికిందా
ఆ బాగానే వచ్చింది మీషోలో జున్ను పౌడర్ ఆర్డర్ ఆ బాగుంది
ఎక్కడ వంట చేయలేదు అక్క హలో హలో